హలో ఆ బావున్నారా.
ఆ బాగున్నాం
హలో
ఏం చేస్తున్నారు
ఉమ్
ఏం చెయట్లేదు ఆ బతుకమ్మ పండుగ ఉంది కదా ఈ అవునా ఈ కొన్ని రోజుల్లో బతుకమ్మ పండుగ ఉంది కదా దానికోసమే ఆలోచిస్ న్నారు ఊరంతా కొన్ని రోజుల్లో బ బతుకమ్మ పండుగ ఉంది కదా దాని గురించి ఆలోచిస్తున్నారు బతుకమ్మ పం పండు గా మ్ మీ ఊర్లో ఎలా జరుపుతారు బతుకమ్మ పండుగ ఉమ్
మా ఊరు ఏంటి అని పువ్వులు బైయ్ దగ్గర నుంచి
ఉహు
ఆమ్ రకరకల పువ్వు తీసుకొస్తారు మమ్మి
ఆ చాలు
మంచి కాంబినేషన్స్ తోటి పెరుస్తా బతుకమ్మ అంటే బంతి పూలే అనిపిస్త
అన్ని రకాల పువ్వులు తీసుకొచ్చి.. పిండి వంటాలు పిండి వంటలు చేసి అన్ని రకాల పిండి వంటలు చేసి
అవును అసలకి ఆ పండగ వచ్చిందంటే ఆ వాతావరణమే భలే అనిపిస్తది
కొత్త కొత్త దుస్తులు కొత్త కొత్త బట్టలు వేసుకోని
ఇగా సాయంత్రం ఇగ ఆడపిల్లలందరూ కొత్త కొత్త చీరలు కొత్త కొత్త వయ్యరాలతో టిహి డ్యాన్స్ వేస్తా ఉంటే సె కన్నా కన్నుల విందుగా అనిపిస్తది
ఉమ్ చాలా బాగుంటా పోతే మాకు వర్షాకాలంలో చెరువంత నిండిపోయి అసలు బతుకమ్మ అడడానికి స్థలమే ఉండదు.
అవును మన ఊరిలో అలానే ఉంటది. మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే కొంచెం దగ్గరలోనే వాటర్ ఉంటాయి. మంచిగానే ఉంటాయి. కొంచెం వాటర్
మొచ్చం మొత్తం గచ్చు చేసి బత్ తుకమ్మ తల్లి విగ్రహం వందే మాతరం తల్లిది పెట్టి భారత మాత
ఆ ఆ
చాలా బాగుంటది.
మా క మా అమ్మ వాళ్ళ ఇంటికాడు అంటే ఎలా అంటే సరి సరిగ్గా ప్లేస్ అంటూ ఉండదు అన్నమాట ఎత్తుపల్లాలు ఆ పెద్ద పెద్ద రౌతులు ఆ బండలు ఉంటాయి. బండల మీద ఆడుతా ఉంటారు. అవి అక్కడ ఆ ఉండదు కానీ చాలా భయంగా ఉంటది. ఎవరన్నా ఆ బాగా ఫ్లోలో డ్యాన్స్ చేసిల్లు అనుకో బతికమ్మ దగ్గర కింద పడేలా ఎస్తారు
వామ్మో మా దగ్గర అలా ఏమి ఉండదు. కాని చెరువు కా కట్ట మీద ఆడాలి. ఇక చిన్నగా సన్నగా కట్ట ఉంటది గచ్చిపోసి లేదు అంత నేల బుడ దా అసలు సరి మేము ఎంత ఆనందంగా అన్ని చేసుకుంటామో అక్కడికి వెళ్ళేసరికి అంత బాధే ఉంటంది
పోయినసారి ఉం బలేవాన పడింది అసలికి ఒక్కొక్కరి పట్టు చీరలన్నీ ఖరాబ్ అయి ఉండొచ్చు
ఈ వాతావరణాలతోని అస్ అసలు ఎలా ఏ పండుగ జరుపుకోవాలన్నా చాలా భయంకరంగా ఉంది భయంగా
అవును
ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఏబోనాల పండుగ రోజు అయితే బోనం ఎతు కొన్ని మొత్తం నిల్లువల్లా తడిసి
అవును ఏ రోజు ఎలా ఉంట ఉంటుందో వాతావరణం తెలవట్లేదు మనుషుల యొక్క ఆరోగ్యాలు ఎలా ఉంటాయో తెలియట్లేదు
హ్మ్మ్ ఏదైనా అసలు గడుస్తుంటే చూడడమే తప్ప చాలా భయంకరంగా గడుస్తున్నాయి. రోజు
వినడం అవునా అని అనుకోవడం ఆశ్చర్యపోవడం తప్ప ఏం లేదు
ఉ ఇప్పుడున్న మనుషులు రేపు ఉండట్లేరు ఇప్పుడున్న వాతావరణం గంటకే చేంజ్ అవుతుంది.
మనుషులలో కూడా ఇప్పుడున్న మాట ఆ మాట ఉండట్లేదు మాట మీద నిలిచి ఉండట్లేదు
ఉ ఏదైనా మారాల్సిందే ఎందుకో ఇలా జరుగుతుంది
మన జనరేషన్ తప్ప లేకపోతే ఏంటో
ఉ మొత్తం అలా ఇంకా బోనాల పండుడిగ ఎలా జరుపుతారు పెద్ద గుడి ఉందా మీ ఊర్లో
మా దగ్గర ముత్యాలమ్మ మారమ్మ మాంకమ్మ అని ముగ్గురి గుళ్ళు ఒకే దగ్గర ఉంటాయి ఒక్కొక్కరికి ఎవరి ఎవరి గుడి వాళ్ళ దగ్గ ఉంటది ఏ బాగా జరుపుతారు అక్కడ
అయితే మా ఊర్లో ఎలా అంటే కుల వివక్ష ఉంటది ఏంటి మాదిగోళ్ళు వచ్చినప్పుడు మనం వెళ్ళొద్దు ఆ మనమే ముందు వెళ్ళాలి వాళ్ళు మన తర్వాతే వెళ్ళాలి అనేసి ఫస్ట్ వడ్లోళ్ళు ఆ వీళ్ళు అవసలోళ్ళు వెళ్ళి వాళ్ళు పెట్టి రాగానే మన వాళ్ళు వెళ్తారు
అవును ఇది ఎప్పటి నుంచో ఉంటున్న ఆచారం వాళ్ళు పాప మాదిగా వాళ్ళు ఆ సాయంత్రం నైటాలు వస్తారు స పండుగ అంటే వాళ్ళది అని అనిపించేలా వస్తారు లికి
చేస్తున్నాం కాబట్టి మనకు బుద్ధి చెప్పాలని వాళ్ళు చాలా బాగా జరుపుతారు
చాలా బాగా మనం ఏంటి మనము ఆ ఆ ఏంటి ఎప్పుడు టైంకిి వస్తాము పెడతాము పోతాము తింటాము వస్తాము అదే చూసుకుంటామే తప్పు తప్ప పండుగంటే ఎలా జరుపుకోవాలి బోనం ఎట్ల ఎత్తాలి ఎట్లా తాండవం చేయాలి
అసలు పె పెద్ద పెద్ద బి కండలల్లో తల్లికి నైవేద్యం ఉండి బోనం చేసి అ అసలు దాంతో ఎగురుతారు వాళ్ళు ఎలా వేస్తారో ఏమో
ఇజ్రాలుే అవును ఇజ్రాల్ వాళ్ళు ఎలా డ్యాన్స్ ఏస్తారు అసలుకి మన వాళ్ళ ఒక్కరైనా ఏస్తారా దేవుడు ఉన్నా ఉన్నా అన్నమాటే గాని ఒక్కరినే వేస్తారు
ఎవ్వరు ఎయరు చాలా బాగా ఆ తల్లిని చాలా బాగా పుజీచ్చి అసలు ఎంత బాగా అసలు పండడుగ అంటే వాళ్ళదేరా అనిపించి అలా చేస్త
ఉ బతుకమ్మయినా కూడా అంతే మ బతుకమ్మ కూడా అంతే ఆ ఓసి వాళ్ళ ఒక సైడ్ బీసి వాళ్ళ ఒక సైడ్ ఆ మాదిగోళ్ళు ఒక సార్ ఏంటవా వచ్చేసినావు లే
అన్ని ఇలా చాలా ఘోరంగా జరుపుతున్నారు ఇక వాళ్ళేమో మంచి వస్తున్నారు అదే వాళ్ళు మనలో కలిసిపోతే వాళ్ళ ఎంత మంచి ఉంటంది ఇంకా పండుగ అమ్మ వారికి ఎంత మంచిగా వేసుకోవచ్చు మనం
ఆ
ఇంకా
తిన్నారా మధ్యాహ్నం అన్నం భోజనం
ఆ తిన్నాము అసలు పనే సరిపోతుంది రోజువారి పను లే ఇంకా ముగుస్తలేవు
ముగస్తలేవు ఆదాయం పొందాలి భర్తకు సా సా చేయాలని మనం ఆలోచిస్తాము కానీ ఇంట్లో పనే సరిపోవట్లేదు మనకి
ఉ ఇంత పని చేయడం పిల్లల్ని రెడీ చేయడం స్కూల్ కి తోలడం బట్టలు విండడం బోల్లు తోమడం అసలు ఎన్ని పనులు అవుతున్నాయి
ఎంతైనా ఆడవాళ్ళ పని ఎవరికి అర్ధం కాని పని
ఉ మా అత్తమ్మ వాళ్ళు మా అత్తమ వాళ్ళు బాయి దగ్గరికి వెళ్తారు లేవగానే చెలక దగ్గరికి వెళ్తున్నారు మక్కజొన్న ఇరుస్తున్నారు
ఆ హ
ఇన్ని పనులున్నాక మార్నింగే మమ్మల్ని వదిలేసి వెళ్తే అన్నం కూర ఇద్దరిని వేసుకొని
హూ
పనులు చేయడం అసలు చాలా కఠినంగా ఉంది నాకు
హూ
ఏ పని సాగట్లేదు చిన్న పిల్లలు ఏడుస్తుంటే ఈ రోజువారి పనులకే మనం అసలు ఈ సతమతం అవలీ ల్సి వస్తుంది ఇంట్లో ఆరుగురుంటే అందరి బట్టలు ఇవన్నీ ఏంటి అసలు ఏం చేయాలో ఏమో ఇల్లంతా శుభ్రం చేసాము బండలు కడిగాము ఈ రోజు మీకు తెలుసా మా గ్రామ గ్రామంలో ఈరోజు అందరు పనులు మానేసి ఎల్లమ్మ తల్లికి ఒక పోద్దుంటున్నారు
మంగళారం కదా ఓకే ఎందుకు అంత ముందుకు లేదా చెప్ప అట్ల ముందు ఉంటారే అందరూ
ఆ ఇంకా అప్పుడు అందరు నెగ్లెక్ట్ చేస్తారు వదిలేస్తారు ఏ ఉందాంలే ఉందాంలే అని ఇప్పుడు తీరు గా లాస్ట్ కి వచ్చింది ఇంకా వారం రోజులయితే ఉగాది వస్తుంది అనేసి అలా లేరు మా మా అత్తమ లేరు మా
నీకు ఏళ్ళమ్మ లేదు కదు
ఎల్ళమ్మలేదు ఇంకా అందరూ ఉంటున్నారు చాలా మంది ఈ రోజు చ అసలు ఎలా ఉంటారో తెలుసా మీకు
తెలుసు మాకు తెలుసు పోయిన సారి అత్తమ్మ ఉన్నది
పటి ఆ తల్లికి ఏంటి గుడాలు వేసి ఆ కర్రీ కూ కూర కూర అన్ని కలిపి కూర వండి
అల్లం ఎల్లమ్మకు కూడా ఆ రెండు మూడు రకాల ఎల్లమ్మలు ఉంటాయి కొంతమందికి ఆట ఎల్లమ్మ అ కొంత మందికి కల్లలేమ్మా బాబాల ఏలమ్మా ఆ ఏలమ్మా తల్లి ఒకతే గాని చేసే పద్ధతులు తేడా ఉంటాయి
ఉ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా జరుపుతారు
ఉ
అసలు ఏ ఏట ఎల్లమ్మ కి అయితే పట్నాలు ఎస్తారు గొలోస్తారు ఉగ్గు కథ చెప్తారు ఎ అంత బాగుంటుందొ తెలు
మన మన వెళ్ళాము వెళ్ళాము మన ఇంటి ముందు వాళ్ళు వేస్త స్తూ ఉంటే వెళ్ళాను
పట్టణాలు ఇస్తారు ఆ తల్లికి ఎంత వయ వైభవంగా రంగరంగ వైభవంగా చేస్తారు పట్నం వేసి
తల్లికి పట్నాల అంటేనే ఇది ఇప్పుడు ఆ కుమరివెల్లి మల్లన్న ఆ మల్లన్న కీ వేస్తారు ఉంటారు ఈ టైమ్ లో ఉగాది వరకు వేస్తారు ఉగాది తర్వాతకి ఆపేస్తారు
ఉ చాలా బాగా చేస్తారు
మ్ మ్ చెయ్యాలి అంటే అతే పండుగలు చేయొచ్చు అందరు
ఉ మొన్న స్వాతంత్ర దినం గణతంత్ర దినోత్సవం రోజు మీ పిల్లకి ప్రైజ్ వచ్చంద
ఆ ప్రైజ వచ్చింది తను పరుగు పందెంలో గెలిచింది ఫస్ట్ ప్రైజ్ వి వచ్చింది
చాలా సంతోషం అసలు ఈ రోజుల్లో క్రీడల్లో పాప అంత చిన్న పాప ఈరోజు ఈ రోజుల్లో క్రీడల్లో పాల్గొన్నదంటే చాలా సంతోషం అసలు ఎవ్వరు ఇంత చిన్న పిల్లల్ని రా ఉరికుతే పడుతదేమో దెబ్బ తాకుద్దేమో అని పట్టుకునేవారు తప్ప
మాకు తెలియదు అసలకి వాళ్ళు స్కూల్లో గేమ్స్ సరే గణతంత్ర దినోత్సవం కదా ఉంట అనుకుంటాం గాని వీళ్ళకు చిన్న చిన్న గేమ్స్ అని అ అనుకున్నాం గాని ఇలా రన్నింగ్ రేంజ్ పెడతారుని అనుకోలే అనుకోకుండా సాయంత్రం తీసుకొస్తానికి వెళ్ళాను పాపని మేడం గారు చెప్పారు మీ పాపకి ప్రైజ్ వచ్చింది అంటె అవునా ఎందులో అనేసన్న రన్నింగ్ లో అంటే అ నేను షాక్ అయిపోయా
సెకండ్ ప్రైజా ఫస్టా ఆ
ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ మెడల్ వచ్చింది సెకండ్ వాళ్ళ షీల్డ్ ఇచ్చిన్రు థర్డ్ వాళ్ళకి కం ఏమో ఇచ్చినట్టున్నారు
ఉ మనము ప్రోత్సహించాలి పిల్లల్ని మీరే వద్దనకూడదు
నాకు బాగా అనిపించింది ఏంటి రీతు ఆ ఉరుకుతూ ఉంటే పడుతు కానీ ప్రైజ్ గెలుచ గెలుచూకొస్తుందని అనుకోలే
ఉ మనమేమో పడుద్దేమో చిన్న పాప కదా అందరితో ఉరుకితే ఎక్కడనైనా కాలు తట్టి పడుతుదేమో అని మనం అనుకుంటాం కానీ క్రీడల్లో చాలా ప్రోత్సహించ వస్తేనే పిల్లలకి అలాంటి ప్రైజలు వస్
ఉమ్
అదే మేడం మీకు చెప్పి పెడితే మీరేమంటారు వద్దని అంటారు వద్దు మేడం ఎవరిదైనా పి పిల్లల్ని తాకి పడుతదేమో ఆమె చిన్న పాప కదా అని అంటారు కానీ మేడం చెప్పకుండా చేస్తారు ఇ రీతూ కీ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది
నేను పిల్లల్ని అలా బావ గారు అయినా నేనైనా పిల్లల్ని ఎ డిస్కరే డిస్కరేజ్ చెయ్యమ ఎంకరేజ్ చేస్తాము వెళ్ళాలి ఆడుకోవాలి అనే చూస్తాము
అదే అలా మంచిగా చూడండి
ఓకే అండి